హలో
హలో
ఆ ఎలా ఉన్నావ్ స్టోన్ హలో
ఇలాలేము చానా హలో వినపస్తంది ఏదో ఉన్నాను అంటే ఉన్నాను నువ్వ ఎలా ఉన్నావు.
ఎందుకు అంత సాడ్గా ఏదో ఉన్నానంటే ఉన్నాను అంటున్నావ్.
ఇప్పుడు అలానే ఉంది నా పరిస్థితి ఇప్పుడు ఇద్ ముగ్గుర ఎవరో బాయ్స్ కలిసి వెళ్ళారువే, వాళ్ళు బ్యాకెండ్ అంటే జావరా అని కొట్టుక్ కుంటా ఉన్నారు ఉహుహు
ఉహుహుహు
రే జావారా బ్యాకెండ్ అంటే ఇంకొక్కడు ఉండి రియాక్ ఎక్స్రా బ్యాక్ బ్యాక్ కిందని ఇంకొకడు అంటన్నాడు
ఉ
మే మనం అప్పుడే ఫోర్త్ ఇయర్ అనే ఆ
వే నాకు ఎందుకో లైట్గా కడుపునప్పేసాందివే నీకేమైన్నా కడుపు నొప్పిస్తాందా.
ఆహా లే
హలో
ఎందుకు ఎందుకు లేద్ వే ఏమైనా నువ్ బయటేదో ఫుడ్ తిన్నా అంటివి ఫ్రెగ్సీనో ఏదో తిన్నా అంటివి ఉమ్ పెరుగన్నం ఏం బానేే ఉందిలే ఆహా ఏం లేదులే పెరుగన్నం అవిలే నిజంగానే పురుగు వొచ్ అన్నం తినన్నందువలనా అట్లా ఆయింటాదా
ఏమోవే ఎవరికి తెలుసు
నువే ఆంటీ ఈ మధ్య చానా భయపడుతూ వంటలు చేస్తుంది హు. ఆమె మోటిక్ ఆ ఆ ముట్టికాయలు కట్ చేేస్తా ఉంద్య ఆంటీ పని మనిషికి ఏం అవసరం అంటా మనిషికి చాల్లే అంటా ఉ
గుబికేసి పీకలే ఇయమ్మని బొ పిసినారి దానిలెక్క ఉందే. ఏం ఆమె ఇల్లు అనుకుందేమో మొగుడు పెళ్ళాము పిల్లలకి తినేకి
మళ్ళీ ఈమె క్యారీలు ఇవే తీసుకొని పోతుంది ఫుడ్డు
ఆ ఈ ఈమకే సరిపోదు సగమన్నము
ఆ ఎంత వేసుకొని పోతుందో ఉ ఇంకేమి మీ పేరెంట్స్ అవునువే మీ డాడీ రీచార్జ్ చేయించలే ఫోన్ చేసి మార్నింగు.
మండే చేపిస్తాను అన్నారువే నేను అడగను అప్పుడు కూడా. చేపిస్తే చేపిని లేదంటే లేదు
ఉమ్ ఎందుకంటే వాళ్ళకు అవసరం కాబట్టి ఇంకా ఆ మాట అంటున్నావు కదా. అ
నాకేం అవసరం లేకపోయినా చెప్పు నాకు అ అంటే ఇంకా కాలేజ్లో మీరు ఉంటారు తోడు ఎవరో ఒకరు హాట్స్పాట్ ఆన్ చేస్తారు పీజీకి వస్తే
అ
వైఫై ఉంటుంది
హుమ్ అంతేలే
హుమ్ అందుకే నేను
కానీ మళ్ళీ ఫోన్ ఏదో ప్రా సిమ్ బ్లాక్ అవుతుంది అంటారు కదా
ఏమి అవ్వదు ఏమి అవ్వదు ఏం నేన్ నెల నెల రోజులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి నెల రెండు నెల్లు ఏమి అవ్వదు
ఏ వాళ్ళు కాల్ చేస్తా ఉంటారు కదా టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు
ఏమ్ అవ్
మీట్ కోకుని ఆ
వాళ్ళు చేస్తరులే
అంతేలే ఇంకెం మ రేపేమి అవును మే రేపు వీళ్ళు మూవీకి వెళ్తారేమో అనిపిస్తుంది
ఎవరు శ్రీజ వాల్ల
ఆ నేమొన్నా మాట్ నీకు చెప్పిన ఢిల్లీ అని ఎవరో ఫోన్ చేసినారని
ఆ దిల్లీ దిల్లీ బలే పట్టుకున్నావే నువ్వు వాళ్ళు రార్లే ఈ పిల్ల ఊరికెళ్ళింది శ్రీజా
ఎవర్ లక్ అదేనే ఏమ్ ఊరుకెళ్తే
ఎట్లోస్తుంది రేపు మొన్నాడ్ వస్తుంది రేపు హాలిడే పెట్టుకొని ఎట్లా వస్తుంది ఏమని చెప్
ఏమో ఏమో చెప్ప వాళ్ళమ్మ వాళ్ళకే కద చెప్పొచ్చేది ఈ పాప
అవును వాళ్ళ మమ్మీకి హెల్త్ బాలేదని చెప్పి పోయింది
అవునా
హుమ్
హుమ్ ఏం సాంగ్ పెట్టినారు మీరు ఫోన్ లో ఇష్టంగా ఏ చోట ఉన్నా సాంగ్ పెట్నా అవును మే నువ్వు ఆ మూవి చూసావా
ఆ మూవీనా సుగం సగం జుష్న
హుమ్ అదంత ఎడ్యుకేషన్ గురించే వే చదువుకుంటే ఇట్లా ఉంటామని మంచి పొజిషన్ దాంట్లో ఆమె శారీస్ బాగుంటాయి
హుమ్ హిరోయిను
ఆ అవును మే మనకి ట్వంటీ ఎయిత్ కాన్జెంట్ వస్తాదంట ఆ పాప పావని అనుకుంటా అని చెప్పింది
ఈమంతా
ఆ అనుకుంటా అని చెప్పింది కన్ఫామ్ ఏం చెప్పలేదు వాళ్ళకి ఎవరో అనౌన్స్ చేసినారంట వాళ్ళ స్టాప్ వాళ్ళు ఇంకే
చెప్పు పా హలో హలో
మంది సిసి కెమెరాలు వర్క్ అవుతుంటాయా
మన పీజీ వా మన పీజీదా హలో
అవును మన పీజీ అవే మన పీజీవి వర్క్ అవుతుంటాయా ఊ మళ్లి ఇవి ఓపెన్ చేస్నా ఏం లే ఇది డోర్ ఓపెన్ చేసినాం కదా ఏమన్నా అంటుందేమోనని అంతే.
తొక్కలే
ఊ హు వే నాకు ఓటి అర్థం కాదూ ఈమే ఇప్పుడు మనం ఇక్కడ ఇది డోర్ వేస్ కోల ఇప్పుడు ఈజీగా దొంగలు వచ్చినా కూడా లోపలికి వస్తారు కదవే
ఊ వచ్చేస్తారు
అప్పుడు ఏమైనా జరగకుండా ఇంతకు ముందు దీపు వాళ్ళ రూమ్ లో ఏదో జరిగింది అని ఆ పాప చెప్పే కదా. ఊ అట్ల
ఈ ఊర్లో అంత దొంగల్ యాడ లేరులే. అది చెన్నై కాబట్టి ఎవడో తలకమాసినోడొచ్చి దొరికిపోయినాడు.
అట్టనే ఇంక అసలేం లే చిన్న ఊరైనకూడ అయినా ఈ ఊర్లో ఎక్కువ స్పేసియస్ ఉంటాది వే కదా, అంటే అంటే ఇల్లులన్నీ దగ్గర దగ్గర ఉండవు మా దూరం దూరంగా ఉన్నయ్
ఊ
ఇంత స్పేస్ ఉంది చూడు ఇక్కడ నర్
ఉన్నా గానీ అన్ని పీజీ లే
ఆ నర్సరీలు ఎక్కువుంటాయ్ ఈ ఊర్లో
మనం ఇల్లు చూడాలంటే ఇల్లులు చూడాలంటే ఈడ పోవాల్సింది ఆడ గుడి దగ్గర సందులల్లో
ఊ అయినా అక్కడ కూడా పెద్ద ఇల్లులు లేవు చిన్న ఊరు
ఊ అంతా ముస్లిమ్స్ ఉంటరు ఆ ఇల్లొళ్లంతా
ఊ మీ కడపలో రెండు కరోనా కేసులు వచ్చినాయంటమ్మో
ఊ అవును ఈరోజు జీడి కూడా ఫోన్ లో చెప్పింది. స్వీటీ కూడా చెప్పింది.
పార్ట్ టూ అని వచ్చిందంట.
ఇప్పుడెందుకు వస్సంది అదైనా
ఇంగ వస్తాంటయి అవి ఇంకా మళ్ళీ, అయినా అవే మన బ్యాచ్చు కరోనా వచ్చింది మన ఎడ్యుకేషన్ పాయ ఇప్పుడు మళ్ళీ జాబులు తీసేస్తున్నారు. టెన్త్ ఎగ్జ మ్స్ రాయకపోతిమి ఆ ఏ ఐ వచ్చింది అసలు మన బ్యాచ్చే దరిద్రం చూడువే
ఉ అవును నిజమే
ఎగ్జామ్స్ రాయకపోతిమీ కరోనా వచ్చేసా, ఇప్పుడు జాబులు తీసేస్తన్నారు, ఏ ఐ డెవలప్ అయి తుందీ
జాబ్ చేసే టైం లో ఏఐ వచ్చింది, చదువుకోవాలన టైం ల కరోనా వ
కరోనా చూడె మన దరిద్రం ఎలా ఉంది
ఉ
ఏం చెయలేం అంత స్వాహ స్వాహ అనుకుంట ఉండల్లా ఇంగ
నాకు ఏదన్న దయ్యం మూవీ చూడాలనిపిస్తుంది శ్రావనీ.
ఇప్ పెట్కొన్
లింక్స్
చూడు
త ఈ
డు
కో అంటావ్ హలో హయ్
నా
హలో అవ్వే హలో
అ
హలో వే నాకు వినిపిడం లేదు హలో వే కట్ చేయ్యొద్దు అట్లనే పెట్టు వే అట్లనే మాట్లాడుతు ఉండు వే హలో హలో హలో హలో